ఆ పిల్లకు చేసానా చేస్తే ఆ పిల్ల ఎత్తలే అంటే అది కనెక్ట్ ఆపిల్లకి రాలేదంట అది
ఊ
లట్ అయింది రెండింటికి జీరో జీరో వచ్చినాయి నేనే టూ త్రీ రేటింగ్ పెట్టుకున్నా ఇకకా రెండు కాల్స్ వేస్ట్ వే అయితే మనీ పడదేమో
ఏమో చూద్దాంలే మీరు దేరగా వచ్చేదానికి కూడా
అంటే టూ కాల్స్ అనవసరంగా వేస్ట్ అయినాయి కదా రా సో
ఆ
పోనలే ఇం అడ్జస్ట్
అ
అయితే రోజు తితుంద అమ్మ
ఉ రోజ రెండు రోజలడి మూడు రోజ పో ఏ లేవా పూ చెిస్తాడు అప్పుడే వాడు హోల్ల్లో పెట్టిందండి అంతలోపే విళడు ఆ ఎన్నను ఎక స ఫోన్ గజజా మొత్తని మేమ మాట్లాడతాం అరే ఏం కాాలదరా మేమ అంతేగాని అంటదపార అంత లేని చెప్పిన ఏమంట ఎప్ప ఎఫ ఇన్గా అన్నాడు
అయ్యో
ఏముందిలే అసల రెండు రోజులు మాట్లాడుకుంటె వలె కామ్ అయిపోతారు
అంతలే అంత వచ్చినప్పుడు సైలెంట్ తనా ఉండచ్చి కదా నువ్వు
నేను మర్చిపోనా నేను పెట్టేద్దామనే అనుకున్నా ఆ రోజు హ్మ్ ఏను సర్లే ఉన్నలే ఏమంటర్లే అనుకుంటాం కన్
అంటే అంటే కంటిన్యూగా చూస్తుండే అంటే ఎవరైనా అరుస్తారు
హ్మ
అది కామన్ అది కామన్ నిడిే మద
నిజమే ఆది అయితే నేనే కొదిగా దాబెట్టుకున్న
అంటే ఇస్తా ఉంటారు ఓకే ఇ కంటిన్యూగా అదే చూస్తూనే ఉంటే ఇంక వాళ్ళ కట్టే
నిజమేలే అది నిజమేలే మనం మొత్తాన్నికి చూసేదే పోన్ ఫోన్ ఫోన్
హ్మ హ్మ
వస్తావుకదా సండే మనం సరేనా
ఆ ఏమన్నావు పంపిదంటన
ఆ ఏ యేసుకున్నాను లే ఎందుకు చెప్పినావు నువ్వు అంత బదులు పంపిమని వాడు నిన్న ఇప్పుడు అడిగినాడ ఏమన్నా ఇప్పుడు అడిగిన డా ఈరోజు అడిగనాడా ఎప్పుడు నువ్వు యూకే లో ఉన్నప్పుడే అడిగినడు నువ్వు రాక ముందే రెండు నెలల ముంద అడిగినడు పంపి అని
ఆ
పంపిస్తాను పంపినంటావ్ ఏంది ఆ వాడు యాడో ఉన్నాడు వాడికిెప్పి చెప్ పంపిిన అని అంటవ్ ఎప్పుడే కానీ డైరెక్ట్ ఆన్సర్లు అందులో ఆ ఎదురి ఇంటి అక్క కూడా అన్నింది అవు ఏప్పుడే కానీ నేను ఏదైన ఏదన్నా అడిగితే రాన్ అంటావే మొఖం మీదనే
ఆ ఆ ఏమని
అదే అంటే ఎట్లా చెప్తాము ముఖం మీదనే పంపినని అనేసి అనింది అయమ్మ
ఆ ఆ
అవును ఎప్పుడే కాని చెప్పవు అని అయిక్క సపోర్ట్ చేసిందిలే
చేసిందా మీఎక్క
మా ఎక్కే ఏం లేదు వాళ్ళు నడప లేకపోతే ఏంది ఇప్పుడు నేను దేరి ఏం కోట్లాను ఎంది నువ్వు సరే వద్దు అనింటే అప్పటి నుంచిే వద్దు అనే ఉండిడేవాళ్ళము వాళ్ళ అడిగిండేవాడు కాదు ఏంది అంటే ఒక ఒక ఇంప్రెషన్ అనేది పోతాది అనమాట వాళ్ళ కాడ ఏమి ఎన్ని రోజులు ఉన్నది మనం ఎందుకు పోగట్టుకోవాలి అనేసి అంతే అడికి పోయి మనం పీకేది ఏం లేదు తింటాము వచ్చేస్తాం అంతే
నీక అందరూ తెలిసినోళ్ళే నాకు ఎవ్వరు తే కనీసం ఆ పిల్ల్లోడు కూడా తెలిదువె ఇప్పుడు సపోజ్ ఎవరన్న అడి తె మా ఫ్రెండ్ అనీ అసలు ఎవరో కూడా నాకు తెలీదు వే నేను నీ తరపున వస్తన్నా రాలెన్ లే నాగు నేనొస్తే పంపిస్తారా ఏంటి
నువ్వ వస్తానవని చెప్పాలా ఒక తోడు అంతే అసల ఏం చెయ్య ఆషర్రా ఆ వూరికే కిది సేపు ఉండి వచ్చేద్దాం నువ్వు ఉంటే నేను పోవాలా అనేది అయినా వచ్చేయొచ్చు
కదే ఆ ఏ ను్ పోతావ్ గల గలా గలగల్ నేను ఇమాజినేషన్ చేసుకుంటాను చెప్తాను క ఆ ఇంగే మీ పాప సాహితి ఎవరు
వైశాలిన
ఆ అద డయల్ పేరు చెప్పినం ఆ పేరు కాదు శ్రవంతి వైఫ్
నక్ తెలిదు స్వామి వల్ంతా నిమా చెప్ప
ఎంత మంది వస్తున్నారు
తెలిదు నాకు ఎంతమంది ఉంటారు పది మంది ఉంటారు అంతే మహా
అంతమంది ముందు నేను అస్సలు ఉండలేన్ లే
న ఎంతంది ఆశ ఐదు మంది ఉండాలి న్నికి అని పేద మాటలు చూపు నువు హలో గురా
వే క స సరే సపోజ్ నువ్వు వుహించుకో నువు వస్తావా
ఆ నేను వస్తా న పిలుస్తా అ తెల్లిని పిలుస్తాను నేన్నను
ఆ ఒక నిమిషం ఉండు మమది ఖర్చు అతా హా
అయిపోన టైమ్
ఆహా లేదు నీది కాదు మా అమ్మ ఫోన్ చేస్తుంటే కట్ చేసిన
ఆహా
హమ్ ఈ సాటర్డే చెప్తాలే నేను ఇంకా ఉంది కదా టైమ్ ఫ్రైడే అ
రా నిక్ ఎందుకె దు రమ్మని ఊరికే కాదు కొంచెం సర్కిలు పెరుగుతంది హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒకవేళ హైదరాబాద్లోదమ అంటే ఇంకావలందరికీ తెలుసు ర పోవాలి వే ఇచ్చక్క దేనికో
ఓకే రోషని కూడా పో పో ఫోన్ మెసేజ్ చేసింది అ నిన్న రాత్రేమో
ఆ సర్కిల్ పెరుగుతుదా చ ఎపుడు వలంత వ మంచిగా ఉళలేని వరవ్వ పిల్లలంతా మంచిగా మాట్లాడుకుందా అంటే ఇప్పుడు ఏదైనా ఉన్నాదని చెప్పడము ఎడికన్నా కావాల ఏదైనా కావాలన్నా కాని వెంటనే ఆన్సర్ ఇవ్వడం కాని ఉంటాయి అ
ఫస్ట్
హమ్ న మాల్సంట ఉంటప్ప పోను
భయం వే
ఏం భయం నేన ఉన్న కధ
నేను నిన్న నిన్న వదలేను ఆసాలు సే పోన్ కూడా పోన్ చెప్తాను నువ్ ఆడికి పో ఇడికిపో అన్నా పోను
యాడికి పో మంతన పిచక నిన్ను యాడికి పో మానను హమ్ ఫస్ట్ నేనే పాన్ యాడికి
ఎక్కడ అంటే మీ ఇంటికి రావాలా ఫస్ట్
ఏమో లే అపుడు చెప్తా
ఓకే ఓకే
లేక వాలే వచ్చిన పీల్చ్కొంపోతర్ లే
ఆ వదులే
ఏం వస్తాంలే
బాగోతదో
ఉంటే
నువ్వా నువ్వు రా అయితే
చూద్దాం
రోషనీకి బర్త్డే ఒకటి పెట్టాను ఒక నిన్ననే చేద్దాం అనుకున్నా న ని బి బిజీగుండె రైల్వే స్టేషన్ ఫోటో కార్డుది పెట్ట నిన్న రాత్రి
ఏంటి ఫోటోస్ వస్తాయా ఫోటో వస్తదా
కాదే ఒక కార్డ్ ఒక కార్డ్ లాగా వస్తుంది అంటే కార్డ్బోర్డ్ టైప్ అనుకో పైన డోర్ కు డోర్ లాగా ఉంటది పైన ఇట్ల లోపల మనము ఫోటో మళ్ళా సపరేట్ గా ఫోటో కట్చ చిన్న పెట్టి ఏదైనా రాద్దాం ఫస్ట్ ఇయర్ నుంచి ఒక్కొక్క ఫోటో పెట్టి ఆ పిల్లేదు కానీ మన ముగ్గురు ఎవరు సంథింగ్ గ్రూప్ ఫోటో అయినా ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంటాది కదా ఆ ఫోటోని చూస్తే గుర్తొచ్చేటట్టు
ఆ
అట్లా రాదా ఆ పిల్ల ఎట్లా ఉండదు కేక్ కట్ చేపిచ్చినట్టు
ఊమ్ సరే ఏం తట్టీ ఫస్ట్ ఏమ్ కలి ఉంటది
ఆ పిల్ల ఇంటికి పోతాదంటా ఆర్నీ అదేంది రివ్యూ తర్వాత రాదంట బర్త్డే అయినాక వస్తా
ఏందీ ఇహిహి రెండ్రోజుల్ మూడ్రోజుల్ మూన్నారోజులు రాదంట్నా
అంతే కదా మధ్యలో వచ్చేది ఆ పిల్లది ట్యూస్డే ట్యూస్డే ఆ సాటర్డే సాటర్డే రిజ్యూడ్ మండే ఆ మండే ఛీ సండే హాలిడే మండే ఇంకొక రోజు ట్యూస్డే ఆపిల్ల బర్డే
ఊంతే లే
ఏమో రాను అనింది ఆపిల్ల అందరూ అడుగుతున్నా గూని రాలే నేను అడిగినా రాలే
ఊ
పోతాను ఇంటికి పోతాను ఆపిల్ల ఇంక మామూలేలే అని నేన్ నేన్ సరేలే నీ ఇష్టం అన్ న్న ఇంకాదన్నాయ్ ఇద్దాము అని అనుకుంటాన్నా ఇవివి ఆపిల్ల ఫోటోలు ఉంటాయి ఫస్ట్ ఇయర్ నుంచే
నా దగ్గర ఏం లేవ్ ఫోన్ తెచ్చి నీకిస్తా నువ్వే చూసుకో నాకు చూడ్లేన్లే నేన్ నా దగ్గర స్నాప్ లో తప్ ప్ప ఏమే గాని ఫోట్లుండవ్
అది వచ్చేది గూడ థర్టీ వస్తాది
ఊఅన్నా
ఆ
నా దగ్గర చెప్తాండ్లేదా స్నాప్ లో తప్ప ఏడ లేవ్ ఫొటోసు
స్నాప్ లా ఓకే స్నాప్ లో తీసుకుంటాలే
ఊఊ చూసి పెట్టుకో
ఊమ్ అంటే అది సపరేట్ గా ఆర్డర్ చేయాలి ఇంకొకటి చిన్నవదే ఫోటో కార్డ్స్ ఉంటాయి చూడరా అవి వచ్చింది అవి ఒక ఆర్డర్ చేసి అవి అతికిచ్చి
ఊ
ఛప్
చేద్దాం లే
వర్షం పడింది గదా మీక్ నిన్న
ఊ పడింది బా పడింది
మాకు కూడా ఉరుములు వచ్చినాయి బా గాలి ఎక్కువ వచ్చింది ఆ పొద్దున్నే తొమ్మిదిన్నర్ పదికేమో లేచా రాత్రి పదకొండున్నరక్ పడుకొని
నేన్ బండల మీదనే బడుకున్న అట్లే
యాడా ఆ అక్కడ ఆ ఇంట్లో పడుకోవట్లేదా
ఇంట్లోనే మాఅమ్మ కింద పడుకొనింది మొన్న నిద్దర్రాలే నడుముల్నొత్తాయనింది పైన పడుకోం నిలబడ్ బెడ మీద పడుకున్నాడు అని మంచం మీద నేను బెడ్ మీద పడుకున్నా
ఆహా ఆన్లై చాలా చల్లగుంటాది
చల్ మరీ అంత ఏం లేదు జస్ట్ నిన్న పొద్దునైతే చలి పెట్టింది కొద్దిగా
ఆహా ఊ
ఊమ్ నేన్ ఇన్స్టాలో భెట్నా జూడు ఆ సర్ట్
అదా ఎన్ ఎన్ ఐ డి గదా
ఊ
ఐథింక్ నేను చేశాననే అనే అనుకుంటాన్నా గుర్తులేదు యూనిక్రోము కార్మాచ చేసా ఇంగొక్కటి ఏదో చేసా చూస్తా
చోడు
హ సరే సరే బాయ్ టైమ్య్ ఎలవెన్ టైమ్యి మళ్ళా రాత్ర చేస్తాను చేస్తానుండి ఇప్పుడే అయితే ఇంొ కాల్
నిలబడి గస్త
ఆ సర ఎలా అయితే
ఆ
నన్ను రాత్ర చేస్తాలే
ఆ
బాయ్ అక్క